వెప్పిస్తుందా మీకు
ఆ వినబడుతుంది మాకు మీకు వినబడుతుందా
మాకు వినపడుతుంది ఉగాది శుభాకాంక్షలండి మీకు మీ ఇంట్లో వాళ్ళకి మీ దోస్తులకి మీ అందరికి మీ స్నేహితులకి మీ మీ కుటుంబ సభ్యులకి ఉగాది శుభా కాంక్షలు
ధన్యవాదాలండి మీకు కూడా అండి
ధన్యవాదాలండి
ఏం చేస్తున్నారంండి తిన్నా మంచి అవుగాది రోజు
ఉగాది రోజు తిన్నాండి కానీ ఎప్పుడున్న తిండే కదండి మాకు చికెను మటను కావాలి కానీ అవ అన్నీ లేవండి మా దగ్గర
ఎందుకండి
కోమండి మాంసాన్ని కోసి తినమ అనమాట మేము చంపాము ఒక మా ఒక మాంసాన్ని
మాంసాన్ని కాదండి ఒక పశపువును చంప
ఆ హ పశువుని చంపమండి అంటే మాకు మా చెట్టరిక నేరం అనమాట మా ఇంట్లో తింటే అలా కానీ నేను తింటలేండి
హి హి
నేను మా నేను మా చదువు కొనే కాలేజ్లలా హాస్టెల్ లల్ల తింటా
వెరీ గుడ్ అండి
అవునా అండి ఏం చేస్తున్నారా అండి ఈ రోజు ఏం చేసిరు మీరు పొద్దట్నుంచి
ఇంకోో నేను పొద్దుగాల లేవంగానే మా ఫ్రెండ్ లేపోందండి నన్ను ఎన్నింటి తెలుసా అండి ఆరున్నరకి ఆరు ఇరవైకి లేయిపోయిందండి తర్వాత మళ్ళీ నేను లేవకపోతే మళ్ళీ వచ్చి మళ్ళీ ఆరు ముప్పైకిి లేయిపోయిందండి ఆరు ముప్పైకిి లే తలస్నానం చేసానండి అంటే ఈ రోజు పండగ కదా తల స్నానం చేసి కొంచం కొెం ఒక ముప్పై నిమిషాలల్లా తొందర తొందర అయ అంటే అన్ని పనులు చేసుకొని ఇక గుడికెళ్ళానండి పొద్దు పొద్దుగాలని ఏడింటికి అట్లా
అమ్మ మీకు ఇంత మంచి పనులు మంచి అలవాట్లు ఉన్నాయండి
అంటే ఇంకా పోవాలనిపించి వచ్చిందండి మన రాతలు మనంచి లేనప్పుడు గీతలు మనమే గీసుకోవాలని కొన్ని
అంటే ఆల్రెడీ రాసిన రాతకి మీరు పోయినా ఏమి ఉందండి ఫలితం
అంటే ఇక
అప్పుడప్పుడు డ్యాష్లు పెడతాడానా గీతలలా మీరే ఫీల్ చేసుకోండిడి అవునండి నాకు కూడా అద అనిపించి కానీ మా నానమ్మకు ఇప్పుడే నూనె రాసిందండి ఇంక గుడికి పోదామంటే నా ఇజ్జది పోతుందండి నేను రానింగా అని అన్నా
అవునండి పొద్దుగాలనే పోయినండి ఏడింటికే పోయినా మంచిగా ఆ ఏమంటారు దాన్ని హారతీస్తారు కదండి
అవును అవునండి ఈరోజు నిన్న నైట్ అమావాస్య అంటే కదండి అయితే పొద్దు ప వరకి ఏం పనులు చేయొద్దంట అంటే లైక్ ఇంట్లు కడగొద్ంట దేవుడు దేవుడు ఫోటోలు అవి కడగొద్దు సిక్స్ ఆరు యాభై రెండు తర్వాతనే చేయాలి అని అన్నారు అప్పుడే లేచి మేం చే మనమాట మా ఇంట్లో పని
అవునా ఏమోని నాకు తెలియదండి అంటే మా అమావాస్య అట్లా అంటి ఏమి తెలియదండి ఈ రోజు ఎందుకో నాకు పోవాలనిపించింది అంటే ఈ గుడికిగా ఇక పోయినా అండి మంచిగా జరిగిందండి ఈ రెండు అంటే రాముడి దగ్గర శివుడి దగ్గర ఇద్దరి దగ్గర హారతి తీసుకున్నానండి మళ్ళీ వాళ్ళిద్దరు నాకు ప్రసాదం పెట్టారంండి ఒకరే రాముడి దగ్గరనే ఏమో పులిహోర పెట్టారు మళ్ళీ శివుడి దగ్గరనే ఏమో మన ఇది ఉగాది పచ్చడి పెట్టారండి ఈరోజు మంచి చేసారు వాళ్ళు అంటే చింతపండు చారేసారు పండ్లు ఫలాలు అన్నేసారండి అందులో చాలా బాగుందండి ఇక అక్కడ తినేసి మళ్ళీ ఆంజనేయ స్వామి గుడి ఆ పక్కన ఉందండి అక్కడికి వెళ్తే ఇంకా ఆంజనేయ స్వామిది ఇంకా పూజ చేస్తారు కదా అయ్య గారు అది ఇంక కాలేదు కాకపోయేసరికి ఇక నేనే సప్పడ్ అంటే ఇక చాలా చె అతుంది మళ్ళీ మా ఫ్రెండ్ ఇక్కడ నా కోసం మ హాస్టల్ లో వెయిట్ ఎదురు చూస్తుందిండి నా కోసం ఎదురు చూస్తున్నది అంటే తినడానికి పొద్దుగాలా అల్పాహారం తీసుకోవాలి కదండి తను ఎదురు చూస్తుందని సర్లే అని వచ్చేసా అండి ఎనిమిదిన్నరకట్లు వచ్చేసాం వచ్చి ఇక మేమిద్దరం కలిసి మా అల్ ఉపహారం తీసుకున్నామండి మాకు ఈ రోజు పేలాలతో అదేదో పెట్టారంండి దాని పేరు నాకు తెలియదండి ముఖ్యమైన తెలుసా
మ ఏంటిదండి మళ్ళీ చెప్ చెప్పండి
ఒ ఏమో చ్చే
ఆ పోహ అంటారంండి మా మా
పోహా కాదండి అది దిడంగి పోహ కాదండ అది
అని ఆన్ అంటామండి అయితే అటుకులతో ఉప్మా
హ మొన్న పెట్టారు మాకు ఇది పహ కాదంట అడిగాం మేము
అవునా బొంగులుప్మా అనుకుంటా అండి మేము
కాదండి బు్గులు కాదండి ఏమో ఇక ఆ సరే అది పెట్టి ంటారండి తర్వాత నేను ఏం చేసాను అంటే సరే మీరు చెప్పండి
మా దగ్గర ఎలా జరుగుతుంది అంటే బొంగ అంటే పేలాలని వాటర్లో తడిపి అన్న నీళ్ళలో తడిపి దానికి కొంచెం కారంము ఉప్పు పట్టిస్తారు అనమాట ఇంక తా పాచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కోసి తాలింప వేసి ఆ ఇప్పుడు మనం నానబెట్టిన ఉంటే క పేయిలాల అవి ఒడిగించి అల్ వయ్యాలి అంతే తాలి ఉప్మా ఫాస్ట్ గా అయిపోతుందండి ఇన్స్టాంట్ గా చేసుకోవచ్చు నిమ్కాయ రసం వేస్కు తీసుకుంటే సూపర్ ఉంటందండి టేస్ట్
అవునా అన్న
ఈ రోజు నేను పులిహోర చేసినా గాని ఫెయిల్ అయిందండి ఉప్పు లేదు నూనె లేదు అల్లా
అయ్యో ఎందుకండి ఎరలా అ తరణడి
రెండు రెండు మామిడికాయలు ఉన్నాయనమాట మామిడికాయలు తురిమి పులిహోర చెయ్య నానా అని మా నాన్న చెప్తే చేసిన మంచిగానే ఉంది ఉప్పు సరిపోలే నూనె సరిపోలే నాకు అన్నమే తిినబుద్ధది కాలేదండి అంటే నేనే వంట చేసినా కద్ నా వంట చూసేసరి కి ఆస అంటే చూస్తేనే నా కడుపు నిండిపోయింది అన్నమాట
అవునా అండి
కు తిన్లేదు ఇప్పుడు మా పిన్ అంటే మా చూ మా పిన్ని గారు చాయ్ పెట్టిచ్చురు నేను తాగుతున్నా
తాగండి మంచిగా
పెద్ద కుటుంబం అండి అస్సలు చాలా పెద్ద కుటుంబం మా చిన్నానా అంటే మా చుట్ట అంటే పెద్ద నాన్న వాళ్ళ చుట్టాలు అమ్మ వాళ్ళ చుట్టాలు అందరూ ఉంటారండి ఒకింట్లోనే
అవునా అండి ఈరోజు ఎంత మంది అంటే ఎంత చాలా వండుతారా అండి మీరు
ఆ నేను ఒక్కదానే వండినండి ఇరవై మందికి సరిపోడు క ఆ కానీ ఎన్ని కిలోల బియ్యం తీసుకోవాలో తెల్వదు ఇగ మామమ్ మా అమ్మగారే చెప్పిరు అన్నమాట
ఉ అవునా
ఒక కిలో ఈ ఒక కిలో అయి ఐతే ముగ్గురుకి వస్తది ఆరుగురు అయితేనేమో రెండు కిలోలు వండాలి మూడు కిలోలు అయి టికిట్లు వండాలని నాకు చెప్పిందండి ఇగ నేనే వండినా
అవునా అండి వండారు కదా మన్ చిగా అయితే
ఆ వండినామండి మంచిగనే తిన్నారు. మంచిగనే ఉం అయితే పప్పు చారు చేసినమండి టమాటాలు ఉల్లిగడ్డలు ఏసి చాలా బాగుంది.
అవునా అండి మాకు ఎప్పుడన్నా తీసుకొస్తారా అండి
వస్తా అండి వచ్చేటప్పుడు కాలేజ్ వచ్చేది ఉంటది కదా అండి హస్టల్కి అప్పుడు మీకు తెస్
తేండి కొంచం
కొంచమేందుకండి మీరు మా ఇంటికే రండి మరి మీరు గుడా తినొచ్చు మాతో మాకు ఆల్రెడీ ఇరవై మంది ఉన్నరు మీరు వస్తే ఇరవై ఒకటి అయితారు అంతకు మించి ఏం కాదండి మాకు తగ్గదు మీరు గుడా రావచ్చు మీరు మొ నువ్వు మా ఇంట్లో ఉన్నా గుడా ఏం కాదనరు రోజు తిండితో చంపేస్తరన్నమాట రోజు మూడు పూటలు కాదు ఆరు పూటలు పెడతారండి మీకు
వద్దని చచ్చిపోతానేమోనండి
రండి అసలు
సినిమా గుర్తుందా అండి ఒక బ్రహ్మానందన్ని ఆ ఫుడ్ తో అంటే అన్నం పెట్టి పెట్టి చంపిస్తారు తనని దవాఖనా పాల్ చేస్తారండి అతరని
హ్ అయితే
ఇంకేందండి ఇం ఇంత డాడ్ మీ నానక్ గార్ వచ్చారా అండి మీకు డిస్టర్బ్ అయితుందా
బాబాయ్ గారండి
అవునా అండి అంటే మీరు ఆ అంటే ఏం మాట్లాడట్లేరు కదా అందుకే అడిగేశానండి ఇంకా ఏమైనా మాట్లాడండి కొంచం మంచిగా అంటే చాయ్ గిన చేసుకున్నారండి తాగారండి ఇగ అన్నం తిన్నారా అండి మంచిగా ఈరోజ్ ఏం కర్రీ ఏం కూర వండుకున్నారండి ఎంత స్పెషల్ అంటే ఉగాది పచ్చడి చేసుకున్నారా? అయ్యయ్యో మాట్లాడలేకపోతున్నారా అండి నాతో మీరు ఇప్పుడు ఈ సమయంలో మీరు నాతో మాట్లాడ మాట్లాడలేకపోవడానికి గల కార